హలో ఆ చెప్పండి హలో నా వయస్ వినిపిస్తుందా మీకు
ఆ ఇప్పుడు వినపడుతుంది బానే
ఆ చెప్పండి
నీద్ అయిపోయిందా అక్క అయిపోయిదా టాస్కు అయిపోయిందా
అర్థం కాలేదు ఆ ఆ మాట్లాడేసాను మీవి ఇంకా ఇప్పుడోచ్చిందా
ఆ అవునాక్క
ఆ ఓకేలే నిన్నోచ్చింది
ఆ మీక్ ఇదే కదా ఫస్ట్ మ్ చేయాలా కదా నిన్నా
చేస్తానన్నారు కొంచెం పనీమిద ఉంటే ఈరోజ్ చేసారు అయినా ఫోర్ ఫైవ్ కాల్స్ మాట్లాడొచోంట్లే ఒకరితో ఏం ప్రాబ్లం లేదు ఒకవెల్ చేసున్న
అం
ఇంకా
నువ్వు తిన్నావా ఆ తిన్నాం క మీరూ తిన్నారా
ఆ తిన్నాను కొంచెం హౌస్ క్లీనింగ్ ఉగాది కదా
ఆ మాపింగ్ అంత అయిపోయిందా
హ్మ్
షాపింగ్ అయిపోయిందా అక్క
ఆ పడుకునింది ఇంకా మీరు ఎమ్ చేస్తున్నారు
అవునా ఇకా ఏం చేస్తున్నారు షాప్ పికెం చేేయిలా పండకి
మాపింగ్ అంత అయిపోయిందా మాపింగ్ మీ పక్కనే అమ్మతారు శారీలో అవి అలా వినపడుతుందకా
ఓకే
ఇక్కడ పక్కనే షాప్ ఉంది శారీలు అ అన్ని ఇక్కడే ఇక్కడేం షాపింగ్ ఇంతే హ్మ్
హ్మ్ ఇంకా
ఇటె మాట్డార అక్క మీరు అందర్తొ
హ్మ్
నిన్ననే మాటడారు
అర్థంకాలేదు యాక్చువల్ గా ఏమైందంటే మా అది ఆ నేను ఇప్పుడు కాల్ చేసి నన వాళ్ళకు రింగ్ వాళ్ళకి అవుతుంది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు వాయిస్ వినపడదు కట్ అయిపోతుంది. కొన్నిసార్లు వాళ్లకి కాల్ చేస్ అంటె అసలు రింగు కూడ కాదు అది కూడా కౌంట్ అయిపో పోతుంది అలా నాకు చాల కాల్స్ కౌంట్ అయిపోయాయి.
అవునది దానికి రాదంటకా అమౌంటు
ఉ
దానికి రాదంటక్క అమౌంట్
అవునా
ఆ
ఏమో మనం కానీ ఏం చేస్తాం సిగ్నల్ లేనిది వాళ్ళకి అది ఆస్
అవునా నేనుగాని నిన్న చేసిన ఫోర్ థౌగండ్స్ మాట్లాడింది అంతె అది కూడ దానిలో చూపించేసింది కౌంట్ అయిపోయింది. ఒకటిగా టెన్ మినిట్స్ మాట్లాడలంట
కొన్ని ఇంగ అసలు వాళ్ళు వాయిస్సు వినిపించేట్ల నా వాయిసు వాళ్ళకి వాళ్ళ వాయిస్ నా వాయిస్ వినిపించినా, వాళ్ళ వాయిస్ నాకు వినపడుకోకుండా అట్లా అదే కాల్ కట్ అయిపోతు
ఆ అవును నా కూడ అట్టె అయ్యింది
హు అట్లాటివి ఏం ప్రాబ్లం లేదంట మా చెల్లెలు అనింది తను చేసింది తను కూడ ఎక్కు కాల్స్ అట్లే అయినాయంట
ఆ
ఏం ప్రాబ్లం లేదు ట్వంటీ కాల్స్ అయిపోతె చాలు అనింది ఇంకొక సిస్టర్ మా సిస్టర్ టర్ అయితే తను మాత్రం మాట్లాడుతొంది టెన్ మినిట్స్ అన్నా మినిమమ్ మాట్ మాట్లాడలని టెన్ మినిట్స్ మాట్లాడుతుంది
మ్మ్ హు
మ్మ్ మేమేమో అంతగా పట్టించుకోలేదు ఫైవ్ టూ అట్లా మాట్లాడినాం కొన్ని అసలకి రికార్డ్ కాకనె కట్ అయిపోనాయి.
అవునా
ఇంకా
ఏం వంట చేసినారు
నేనా పొంగల్ చేసింటినా మా హస్బెండ్ రాలేదు పని ఉంటె హౌస్ పని అదె తిన్నాను.
ఆ
ఇంక వంట పని పెట్టుకుంటె ఇంక అదస్సలు అవ్వదు
అవును
ఇంకా మీరు మీరేం చేస్తున్నారు ఏం చేసారు
మ్మ్ అట్టుకుల కర్రీ చేస్తాను
ఏం కర్రీ
అను పేక
అర్థంకాల
రైస్ కూడా హాలో
ఆ నాకు వాయిస్ కట్ అవుతుంది లేండి మీది అప్పుడప్పుడు
ఆ టవరు సిగ్నల్ రాలేకుంది
ఆ అవును చాలా కావాల్సిన కరె ఇబ్బంది అయింది కొద్దిగా సిగ్నల్ ఆ ఆఆ మీరు
ఉమ్
హలో హాలో
నక్క
హ్మ్
ఫి బ్రైట్ పేపోతన వై
అవునవును నాది ఇక్కడ సిగ్జ్ కరెంటు పోయింది కరెంటు పోతే సిగ్నల్ ప్రాబ్లం వస్తది.
ఆ
మామూలుగానే ఇక్కడ లో విలేజ్ ఉండేద్ ది సిగ్నల్ ప్రాబ్లం ఉంటది ఇంకా కరెంటు పోతే ఇంకా ఫోన్ కి ప్రాబ్లం అయితది ఇంకా ఏం చేస్తున్నారు మూవీస్ కి ఏం వెల్లే
లేదుగా వాడు ఎక్కడ ఉండడక్క మూవీ థియేటర్లో
ఇప్ ఎంత ఏజ్
వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్క బాబుకి
అవునా వద్దులే త్రీ ఇయర్స్ దాకా అవసరం లేదు నేను త్రి ఇయర్స్ వెళ్ళలేదు రిస్క్ ఎందుకు కొందరైతే కాటన్ పెట్టుకొని చెవుల్లో లో
అవును వెళ్ళిపోతారు
కొన్ని వెళ్తారు గాని ఎందుకు రిస్క్ వచ్చిందంట అసలు సినిమాలో లేదా అయితే ఈ మధ్యలో మీ గు
అవును
మ్ పర్లేదు లే తపప్పదు మనకి ఇంకా హాలో డ్రైనేజ
అరెఫండి
అర్థమవలేదు హలో నా వాయిస్ నీకు క్లారిటీగా వినిపిస్తుందా నా వాయిస్ నీకు నికు క్లారిటీగా వినిపిస్తుందా నా వాయిస్ నికు క్లారిటీగా వినిపిస్తుందా అవును సేమ్ నాకు కూడా ను్వు మీరు మాట్లాడేది ఎలానే ఉందిలే ఉ
అదే సిగ్నల్ ప్రాబ్లంలా ఉంది
అవును
ఎట్టల ఉంటారు ఇంటిలో
హైలురులకు ఒక అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది ఇంకో అభ ఆమె పడుకోనుంది అందుకే సింగిల్ మీకు ఒక బాబునేనా
ఉ ఇద్దరు బావలక్క నాకు
అబ్బో సరిపోయింది నిన్న చెప్పారు కదా మొన్న వస్త స్వారీ ఒక్ ఒక్ ఇంకా
ఇంక కాల్ చేస్తున్నాం
ఉ స ఏంటి
ఇంకో కాలు చేస్తాను మళ్ళీ ఎప్పుడు ఫ్రీగా ఉంటార అంటున్నా
ఆ లేదు లే నువ్వు ఒక ఫోర్ థర్టీ లోపు ఇప్పుడు ఎప్పుడన్నా చేయు పర్లేదు ఫోర్ థర్టీకి కి పెద్ద పాప వస్తాది ఫోన్ బికుంటది ఇవ్వదు అంత లోపల ఫ్రీగా ఉంటే కాల్ చేయండి ఆ సరేలే
ఏంది
ఆ ఓకే ఓకే మామూలు కాల్ చేయండి ఫస్ట్ నాకు మళ్ళీ నేను ఆన్లైన్ లోకి వచ్చి యాప్ లోకి వస్తా
అంతే ఏం లేక పాయ్ మీరు మేలు కదా దెగ్గర దెగ్గర
ఇంకా ఎయిట్ ఇన్ని మినిట్స్ అయింది ఇంక టూ మినిట్స్ ఏదో ఒ మాట్లాడండి ఓ ఒకలా కౌంట్ అయినా బెటరే కదా ఇంత సేపు మాట్లాడు కౌంట్ కాకపోతే వేస్ట్ అయిపోతది
అ
ఇంకా సారీస్ బాగా ఇష్ ఇష్టమా మీకు
చేయను అక్క నేను ఎవరికీ తక్కువే
సేమ్ నేను కూడా నా పెళ్ళికి కొన్న చీరలోనే ఇంగా సగం చీరకులు కట్టలేదు అంత చిరాకు నాకు చిరలు హ్మ్ అంత అ కొంతమందికి వస్తుదులే హ్యాండిల్ చేయడం అవునా మామూలుగా అయితే ఈ ఉగాది కి అందరు సారీసే కదా కట్టేది
అవును అదే ఫెస్టివల్ కాదు గా తరంతే అదే కొద్దిసేపే పూజ
మరి ఏ ఏం చేస్తారు ఈ పిల్లల చుట్టూ పరిగెత్తాలంటే మనం సారీస్ కట్టుకుంటే పరిగెత్తలేము
అవును
వాల్స్ స్పీడ్ అందుకోవాలంటే మనం గ్రో స్పీడ్ ఉండల్లా
సారీస్ అంత కంఫర్ట్ ఉండదు కదా
అవునవును నిన్నైతే అస్సలు గట్టను అందులో మా పాప చానా అల్లరి స్పీడ్ పరిగేత్ పట్టాలంటే నేను కప్పు రన్నింగ్ రేస్ పె ట్రోలు కూడా పరిగెతార్ ఆలూ స్పీడ్ పరిగెడ్
ఆప్తంటక ఇద్దర
ఈమెకి త్రీ అండ్ హఫ్
ఆ ఇంకో పాపక్
పెద్ద పాప్కి పెద పాప్కి ఎయిట్ ఇయర్స్ ఎయిత్ రన్నింగ్ ఆ
ఆ
హ్మ్ కొంచం గ్యాప్ వుంది.
ఆ ఆ ఏంలేదాక్క చెప్పాలి మీరే.
ఏముంటాయి మీకు పిల్లలతోనే సరిపోతుంటది కదా.
అవునుకా. మ్మ్ చెప్పు. పన్లు పిల్లలు.
మ్ మీరు స్ ఒక్కరే ఉంటారా ఇంట్లో. ట
అవును అక్క మా ఆయన వస్తాడు లంచ్ కి వస్తాడు మళ్లీ వెళ్ళిపోతా
అదే అత్తమామ ఉంటే కొంచెం కనపడదు కానీ వీళ్దే, మనమే ఉంటే మాత్రం మనకు తప్పదు ఇంకా సరేలే టెన్ మినిట్స్ అయ్యంది, ఓకేనా బాయ్.
ఒకేక తర్వాత చేస్తాను
హ సరే బాయ్
ఆ సరే